హలో ఆ చెప్పు్రా ఏనా
అవునా ఏంటి పని అక్కడ నేను రూమ్ లో ఉన్నా
న ఏం లేదు ఊరికే వచ్చా ఇలాగ తెస్తామని ఒక్ ఏం చేస్త
ఉ
నీకుొక నేరు మీకు ఒక షాకింగ్ న్యూస్ చేప్
సరేచ్చ క
బాడు అమరు ఉన్నాడుగా
ఆ
వాడు అబ్దుల్లా ఉం ఏడగా
ఆ
వాడు ఉమర్ వచ్చిఅబ్దుల్లాకి మెసేజ్ చేసాడంట కెన్ యూ ఆస్క హౌస్ఆర్ టు సెండ్ న్యూ మరికల్ ఆప్టివైజేషన్ అంట
ఆ అదేంటి
ఆడ అబ్దుల్లా వచ్చి అకుమల్కి సెంటర్స్
అ యప్ప డైరెడ్గానే పెట్టొచ్చు గాడురా వాడు ఉమర్ నిన్నేందుకు అడిగాడు
హథిగదా
వాడు ముస్లిమై న్ ఏ
ఆ అవును చి నువ్వే ఎమో ఎమె ఊహించు కుద్దమ్మా తల్లి అ
కా రూట్ ఉండాలి ఒకవేళ మూస్ ముస్లిం అయితే మేబి దానికి ఉండొచ్చు ఎకపోతే లైనే మనస్తంది కడా అని ఎందుకట్ట రాత్రి ఇ ఎందుకు అడిగాడు బచ్చియ
ఎన్ అదే కదా అయినా వాడ్ నాకు అస్సలు అర్థమే అవ్వట్లేదు నాకు షాక్ లో
నేది నాకు ఏమన్పిస్తుంది తెల్సారా ఈరోజు అక్మల్ చాక్లలేట్ ఇచ్చాడుగా నిన్ పడిస్తున్నాడేమో అని వాడు కుళ్ల్ కుని వాడు పడేడానికి ట్రై చేస్తున్నాడు. నీకు ఫ్యాన్స్ తిరుగే లేదు తెలుసా ఇప్పుడు నువు ఫిదా రా నువు ఐశ్వర్యారాయ్ నువు అంట నీకా అస్సలు ఆ వాళ్ళేం లేరింకా తోపురా నువు ఒరేయ్
ప్లీస్ ఆపు అక్కడ ఆపెయ్
రేపు నుంచి చూసుకో ప్రొటెక్షన్ అట్ల ఇట్ల ఉండదు నీకు. జరగండి జరగండి అంట కాలేజ్ లో హ
రేయ్ పొట్ట పగల పోతుంది మ్మా రేయ్ నాకి కొంచం కూడా ఐడియా నేను ఇంతవరకు వాడుతో ఒక్కటే ఒకసారి మాట్లాడా, అది కూడా ఎప్పుడు అనుకునా అది ఎప్పుడు మాట్లాడాన అంటే? ఒక రోజు ఆ రీ ఇంటర్నిషిప్ ది వాడిది నాది సేమ్ ఉన్నింది. అంటే వాడు సచిన్ సార్ దగ్గర సో నేను ఎళ్ళిన్నాను సార్ వచ్చ్ చి నన్ను అడిగాడు అప్పుడే బయటకి చ్చి నిల్చున్న అప్పుడు వాడు ఒమర్ చ్చి నన్ను అడిగాడు మాట అడిగాడు మేము బై ఏదో వేరే కోర్సు నుంచి చేసాము ఇంటర్నిషిపు ఓకేనా అట్లాన్నాడు లేదు ఏం పర్లేదూ ఓకే ఏం చేసినా ఓకే జస్ట్ ఇంటర్నిషిప్ ఉండాలి అని చెప్పాను నేను సర్టిఫికేటు. అంతే రా అయినా అది ఎట్లరా అడుగుతారు. నా జీవ్ ఆ
అంతా మాట్లాడిండు నేను వాటిని చూసి ఉంటేనే ఆ అంటే స సైడ్కి రా అని వాడు చూసింటే నేనే పక్కకెళ్లేదాన్ని
మన నాతో మాట్లాడతాడా
అదీ కరెక్టే కద్ కదా
ఎంత సోదిన కొడుకులే నాకైతే నమ్మేగ్ నాకు తెలిసి కాదు నాకే నాకు నమ్మేగావట్లే ఫస్ట్ ఇది నిజ్
చెప్ పెట్టావా పోనీ న్యూమరిక్స్ అంటే వాడు స్క్రీన్ షాట్స్ పెట్టలేదా ఆ ఊరికే పెట్టేసారా
స్క్రీన్ షాట్ కాదు ఫార్వర్డ్ చేశాడు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నేను ఎవరు అని అడిగా అడిగిత్ తే ఉమర్ సెంటూ అబ్దుల్లా అన్నాడు ఇంకా అబ్దుల్లా అక్మల్ కి పంపించాడు నా కు షాక్ అయిపోతుంది అసలు ఏంటిది అని ఆ ఏంట్రా నాయనా ఇది నాకి మధ్య అన్నీ షాక్ షాక్ ఏముద్ తది ముందే నితిన అమ్మా నోర్ ముస్కో నువ్వు ఆ ఓవర్ యాక్షన్ చేయకు ప్లీజ్ అంత సీన్ లేదు నోర్ ముస్కో
బ్యూటిఫుల్ అని వర్డ్ ఇపుడు నిన్ను చూసాకే కనిపెట్టారు
నువ్వు ఎక్కువ నవ్విపియ్యకు నాకు ప్లీజ్ ఉర్
నవ్వు పిస్తలేన్ నిజం చెప్
నాక్ అది జోక్లా ఉంది ఎందుకంటే అది జోక్ కాబట్టి
లేదు మీకు అలా అనిపిస్తుంది అంతే నేను నార్మల్గా చెప్పట్లే జో జోక్ అంటే నాకు ఫస్టే నవ్వు ఆగది ఎంత నవ్వేదాన్ని సీరియస్ గా చెప్తున్నానంటే విను కోపరేట్ చేయి ఆ
ఆ ఇంకా అక్మల్ ఎన్నో వీడియో పెట్టాడు ఏందో చూడాలి మళ్ళీ ఎట్లుంది ఇప్పుడు చూడలేములే ఏ ఇళ ఇప్పుడు చూడలేము ఇలా. బ్యాక్ వచ్చి
హ్మ్మ్ అయిలే జీవన్ అయితే ఎక్కడికో బార్కెళ్లాడనుకుంటా అదేమో వామనేసి చేసి అవు సార్ నేను మిసేజ్ చేద్దాం అనుకుంటున్నా ఒక స్పీకర్ ఉంటేవ్వు బ్లూటూత్ ఏం డిప్రెషన్ లో ఉన్నావా అని అడుగతాం అంటే రూమ్ లో వేసుకోడానుకు రా ఫోన్ లో
హ్మ్మ్ మా ఇప్పుడే మీరు ఏమి చేయకనే ఇంతూన్నారు ఆ ఇంకేమన్నా చేసేస్తే ఊర్ కే ఉంటారా మీ రూమెట్స్
ఆ మీ తేజు ఏం ఒకేలే
ఆ అదే వచ్చింది కదా ఆమె
హ్మ్మ్ ఇంకొక టై మీ తెలిసారా మార్నింగ్ వచ్చింది తేజు అది ఉంది కానీ ఇది అలైఖ్య ఎవరైనా ఉన్నారక్ భయం లేదు కదా
వెళ్ళరమా
బాటిల్ ఆయిల్ ఉండిందిగా అది టేబుల్ పైన పెట్టా అంటే లాస్ట్ ఇంచు లో పెట్ట అది ఆమె తీసి లాకర్ లో పెట్టుకో అని ఏట్ట చెప్పింది తెలుసా ఎందుకంటే బుక్స్ పైన పడుతుంది అంట ఆ నేనేం కా క్యాప్ చేయమ్మా
ఏరి ఒప్పలా అనుకుంటంద ఏమో ఆమె ఆమె ఏం మేకప్ ఏసుకుంటందిరా.
అంటే ఆమె బాక్స్ పెద్దది దాంట్లో ఏమేమో ఉన్నాయి ఏమున్నా అని చూడలే ఒకసారి కూడా నేను అది ఇంకా రెండు బాక్స్లు ఏం వేస్బపోదు మాయిశ్చరైసర్ కొనుక్కుంటుంది అంతే లిప్స్టిక్ కూడా ఏస్కోదు ఇంకా కానీ అన్ని ఉంటాయి
ఆ లిప్స్టిక్లు రెండు ఎక్కడికో వెళ్ళిపోయాయి రా బాబు కనిపిన కనిపించట్లేదు ఏమేమో మళ్ళీ కబోర్డ్ సరదాలి ఓ గాడ్. అ ఏమి లేద్రా సాటడే రీడ పుటిన్ దగ్గరకి వెళ్ళాలి అప్పు ఆ టైమే ఉండదు
ఇదేంటి వైట్ వైట్స్ నువ్వు కొత్తగా కొన్నావా నాకు ఒకటి కొనొచ్చుగ అప్పుడు
అమ్మా అది నిచ్చంద అమ్మా నిత్యందిచ్చాడమ్మా అది ఎప్పుడు అప్పుడు ఏమైంది తెలుసా నేను జేబి ఎల్ది కొనుక్కున్నారా కొనుక్కుంటే నాగేమో నా వాట్ నచ్చంది చూసాక నాకు ఇవి బయటి చూసి సకా నాగు నావ న చలేదా అది నేను అడిగ నా నితిన్ ని ఎక్స్చెండ్ చేసుకున్నాం అని బాలేవన్ నడు లేకున్నింది సరే అని వీడు వాడు నాక్ విచ్చే సాడ్ వైట్ వి బ్లాక్ వి నాతోనే ఉ వయటివి నాతోనే ఉన్నాయి సరే రెండ్ ఎందుకు క ఒకటి సా అవి బ్లాక్ వి మా మమ్మీ దా అక్కడా ఇక్కడా వేసి దాన్ని పోయింది అవి ఇంకా ఇది ఒకటి నేను జాగ్రత్త పెట్టుకున్నా మాన్నగి చిన్న మొణ్నంత ఇంక నె హతు ఒచుకున్నా నిన్న పోయినా కదా అప్పుడు మా అన్న అది బ్లూతూత్ తున్నింది నాతో అవిచ్చేసి ఇవి ఎత్తుకొని వచ్చు కుకు్ర
మ్
ఆ ఏం మాట్లాడవ్ అమ్మా శివాని నువ్వు ఎంత మాట్లాడతవ్ రా బాబూ
గ్యాపే ఉండదు తెలిస అంత మాట్లాడుతుండె కాయతో కొంచెం గ్యాప్ వచ్చిందనుకో ఆఊ అంటే ఇన్వెంట్ చెపు వస్తాడ్ ఆ అం ఈమె వ సో మదు కూడ వస్తుందంట శ్రీలీలా క్యాన్సల్ అయింద కొంటన్న ఏమో బాడీ కొనే అనుకుంటా
ఆహా మనం ఏమి గోడుక్కోల్లో ఏమో
నేను కొనుకున్నా ఆల్రెడీ అది బాగా వస్తే అవునురా క్యా న్సిల్ అయిందం అదేమో ఆమె చెప్పింది. ఏమో అఫీషియల్ వెబ్సైట్లో, తీసే సారు ఫోటో చూడు అని చెప్పింది.
చెప్పమన్నారు ఆమె వస్
మ్ అవును అయినా ఆమె చ్చవు ఆమె ఏం బాగోద్లే ఆమెఏం చెస్తుంది ఇంకా నిరోద్ ని రిక్వెస్ట్ చే వస్తున్నారంటారా వాడొస్తే బాగుంటుం
ఓ ఓ వాడొస్తే బ్యాంగ్లూర్, బ్యాంగ్లూర్ అంతా ఇడే ఉంటుంది. ఇం కా ఇంక నేను నితిన్ గుడా పిలుస్తా. అప్పుడు అప్పుడు రాని వాళ్ళు కూడా వ చేస్తన్నావ్ తెలిసి గదా
ద్దాం రా ఇది లాస్ట్ నేను చెప్పానామికి నాకేం ఇంట్రెస్ట్ లేదు నేను ఫస్ట్ డే అంతే ఉన్నాం, ఫ్రెండ్స్ ఎ లేరు అని.
ఉ ఇంకేమన్నారు ఆ తె ఆమె బ్యాక్ బిచింగ్ చేస్తుంది. కానీ మంతొ ఉన్నప్పుడు బానే ఉంటుంది. కానీ బ్యాక్ బి చరామే
ఉయ్
కాయ ఆ కానీ మనది
మధుతో, మధుతో కూడా చెప్పింది. తెలుసా! ఆమె ఇది అది అని ఆమె ఎక్కువ అలుగుతుంది. సరిగానే మాట్టాడుదు. ఒక్కొక్క సరీయా అట్ల చెప్ లా ఎప్పుడు ప్లాస్ అవును. ప్లేస్ కోసం ఎప్పుడు గొడవ చేస్
బా వీలైతే ని మని బిరా వాకుదాదు తా
ఆలయం కనిపించదు అది ఇది కూలా బాబా చిల్ల అంటే చిల్లే అది ఇది
మ్ ఉం మధు నాక ఈ మధ్య నచ్చనేనచ్ చట్లే అస్సలున్న చెట్లే నా మధవు అయితే ఆమె ఏ రోజు అయితే నా గురించి బ్యాడ్ గా చెప్పిందో నాకు ఆ రోజు ఇంకా ఆమె గురించి ఒపీనియన్ చె చెప్పంది నేను నమ్మేస్తా ఎందుకంటే ఆమె నాతో ఒకలా బిహేవ్ చేసింది ర ఒక ఫ్యూ డేసు దాని గురించి నేను నమ్మేసిన అది ఏమో అందరు అబ్బాయిలతో మాట్లాడుతుందియా అది ఏం తెలుసా అధు చెప్ పినీ
హ
ఆ ది ఇంటర్న్షిప్ ది పిడిఎఫ్ ఆ కాదు రీసెర్చ్ పేపర్ ఏచ్చ స రిపోర్ట్ చేశాం చూడు అది నేను మధుది కా తప్పి చేశానంట అదే ఆమె ఆమె చేసి దె వేరు ఇంటర్న్షిప్ నేం చే దె వేరు ఇంటర్న్షిప్ ఆ టాపిక్ మొత్తం వేరే ఉుంటుంద్ స్ట్ ఫార్మాట్ అందరికి సేమ్ ఉంటుంది కాపీ చేయకూడదంట అప్పుడు నాకు ఎక్కువ మార్క్స్ వచ్చి ఆమె తక్కువ ఎక్కు మార్క్స్ వస్తా లేకపోతే మా ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తా అని ఆమె కుళ్ళు కాద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్యాట్ అందరి సేము టెంప్లెట్ వాళ్ళే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఒకటి మనది చేయ్యాలి ఆ సరే